హలో
హలో
హలో
హలో
హలో అండి నా వాయిస్ వినిపిస్తందా నమస్కారం అండి ఎలా ఉన్నారండి
బాప్ గున్నానండి మీరేలా ఉన్నారు
నేను కూడా బాగున్నానండి చాలా రొ
కుల్
నేను కూడా బాగున్నానండి చాలా రోజులైంది మాట్లాడి మీతో
అవును నిజమే ఈ మధ్యకాలం చానా బిజీ అయి ఉన్నారండి మీరు
ఆ పని ఎలా సాగుతుందండి మీకి
ఆ బాగానే సాగుతుందండి పనీ కొంచెం ఒత్తిడి ఉంది మీ దగ్గర ఎలా ఉందండి పని
నా దగ్గర కూడా పని ఉందండి కనీ మ్యానేజ్ చేస్తూ ఉన్నాను
ఫ్రీ టైమ్ దొరికితే ఏం చేస్తూ ఉంటారు మీరు
సిన్మాలు చూస్తాను పాటలు వింటాను మీరు
నేనైతే బుక్స్ చదవడం నాకు చానా ఇష్టం ఇంగా కొన్నిసార్లు అయితే డ్యాన్స్ అయితే బాగా చేస్తా మార్నింగ్ టైమ్స్ ఫైవ్ కి లేసి గ్రౌండ్ కి వెళ్తా
మంచి అలవాట్లే ఉన్నాయా అండి
అవునండి
హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా
అవునండి ఇప్పుడు చాలా మంది హెల్త్ ని ఇగ్నోర్ చేస్తున్నారు కదా చానా
అవును ఎందుకంటే ఎక్కువ ఫోన్స్ చూడడం వల్ల ఎక్కువైపోయింది
కర్క్ట్ గా చెప్పారండి టెక్నాలజీ చానా ఉపయోగకరమైంది కానీ హద్దులో ఉండాలండి
అవునండి షా ఏం ఇంస్టాగ్రామ్ అలాంటివి చాలా అబ్ హ మీకేమన్నా సోషల్ మీడియా అభిప్రాయాలున్నాయా
ఆ బిట్టు ఏమంటే? సరైన విధానంగా ఉపయోగిస్తే మంచిదండి. కానీ ఎక్కువగా వాడితే మనకే టైం వేస్ట్ అవుతాది. ఇంకా అదే మా మనకు అంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేము.
అవునండి కొంచెం టైమ్ సరిపోదు కదా అలా అయి ఫ్యామిలీతో కొంచెం బిజీగా అయి మ్ టైమ్ స్పెండ్ చేయలేము.
కానీ ఫ్యామిలీ టైం కూడా చాలా విలువైనదండి.
అవునండి నిజమే అలానే ఫ్రెండ్స్ తో కూడా లైఫ్ ఆ టైం అనేది ఇంపార్టెంట్ ప్లస్ లైఫ్ కూడా వాళ్ళతో మంచిగా ఇంపార్టెంట్
అవుఅండి ఇంత కూడా మంచిగా స్పెండ్ చేయాలా అంటే టెక్నాలజీ ఉందని మనం ఎక్కువ వ దాన్ని వేస్ట్ చెయ్యకూడదు. సద్వినియోగం చేసుకోవాలి టెక్నాలజీని
మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే?
మా ఫ్యూచర్ గోల్స్ అంటంటూ ఉ ఎలా అంటే కొత్తగా ఏమో సాధించాలండి కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాల
ఉహ
మీకు అండి మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటండి?
నాకు కూడా అంతే అండి నా నేనంటూ ఒక కా పెద్ద స్థాయి ఒక మంచి ప్లేస్లో ఉండాలి అంటే అంద పేరెంట్స్ని అందరిని ఇంట్లో వాళ్ళని అందరినీ మంచిగా చూసుకొని అందరినీ హ్యాపీగా ఉం చే పొజిషన్ ఉంటే చాలండి
కాదండి ఇప్పుడు ఇప్పుడు టెక్నాలజీ వల్ల సమాజం చానా అతలాకుతలమవుతా ఉంది కదా అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు యూజ్ చేస్తూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటండీ?
కువ టై టెక్నాలజీ రావడం హు హు యూసఫుల్ అంటే ఉపయో గమే కానీ దాని ఎక్కువ హద్దులు మించి వాడుతున్నారు. సో అలా ఆయి ఆమ్ ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు అమ్మాయిలు ఎక్స్ ఎస్పెషలీ అమ్మాయిలు చేయని పనులు కూడా చేస్తున్నారు. యా ఎందుకంటే ఆ ఫోన్స్లో రీల్స్లో అట్లా చూస్తా వాళ్ళు చేస్తున్నారు మన ముంచి చేద్దాం అనే ఇంటెన్షన్ తో చేస్తారు ప్లస్ ఒక రీల్స్ అన్నాకె మనకి బాగా కనిపిస్తుంటాయి కాబట్టి అట్లా అందరూ అమ్మాయిలు కూడా ఆ రీల్స్ అట్లా చేస్తా కొంచెం వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ అంటే పాడు చేసుకుంటా ఉన్నారండి. టెక్నాలజీ వచ్చిందని మనము అని ఆయ్ క్కువ వాడుకోకూడదు ఏ లిమిఎంతవరకు వాడాలో అంతవరకే వాడుకోవాలి.
అవునండి సరైన విధానంగా ఉపయోగిస్తే మంచిదండి.
అవునండి
ఎక్కువ వాడితే మన లైఫ్ అనేది చనా ఇబ్బందుల్లో పడిపోతదండి అ మన కిష్టమైన వాళ్ళు దూరం అవుతారు హు మరి నెక్స్ట్ మనకు తెలియని పర్షన్స్ అంత పరిచయమై వాళ్ళ వల్ల మనం డిస్ట్రాక్ట్ అయిపోతాం తము
మన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతాదండి కాదండి ఇంగొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు టెక్నాలజీకి ఎక్కు ప్రిఫరెన్స్ ఇస్తారా ఫ్యామిలీ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా అండి
నేను ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ ఇస్తాను
అంటే ఇప్పుడు టెక్నాలజీతో కూడా నీకి ఇప్పుడు మీకు పని కావాలా ఇప్పుడు పని చేసేటప్పుడు టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అప్పుడు మీ ఫ్యామిలీని మర్చిపోతారు కదా మీరు
మీరు అవును టెక్నాలజీ ప ఎందుకు ఏదన్నా పని చేేయడానికి ఏదన్నా మనకు అవ్ స్రం ఉన్నప్పుడు మనం దాన్ని వాడుకుంటాము కానీ ఫ్యామిలీని పక్కకే ఫ్యామిలీతో అంటే నార్మల్ గానే మాట్లాడుతాం నార్మల్ నార్మల్ గానే ఉంటాము మన అవస్రం ఉన్నప్పుడు మాత్రం మాత్రమే దాన్ని టెక్నాలజీ వాడుతాం మిగతా టైం అంతా ఫ్యామిలీతోనే అ ఉంటాది కద
స్పెండ్ చేస్తా ఉంటారా ఓకే అండి కాదండి ఇప్పుడు మేము అంతే అండి టెక్నాలజీ ఎప్పుడు వాడలో అప్పుడు వాడతాము కానీ అదే టైం అదే కొంచెం దానిలో టైం ఫ్యామిలీ కూడా స్పెండ్ చేస్తామండి రెండు బ్యాలెన్స్డుగా చేస్తా ఉంటాం కాదండి ఇప్పుడు మీ మీ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా మీరు వాళ్ళకి ఎలాంటి ఇంపార్టెన్స్ ఇస్తా ఉంటంటారు
నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో నేను కూడా అంతే డబల్ ఇస్తాను నాకు ఒకవేళ త వాళ్ళు నచ్చారు అంటే వాళ్ళ కోసం నేను ఏమైనా చేయగలుగుతాను ఒకవేళ వాల్లు న్నన్ని హట్ చేసి ఒకవే ఏదన్నా బాధ ఏదన్నా విషయంలో బాధపెట్టారు అంటే మన తర్వాత దాన్ని నేను నెక్స్ట్ తీసుకోలేను తీసుకు ను కూడా ఎక్కువ పట్టించుకోను తర్వాత అయి అంతే
ఉ ఓకే అండి మంచిగా చెప్పారు అవునండి కాదండి మీరు మీరూ టెక్నాలజీ ఉపయోగించుకోకుండా సంతోషంగా ఉండడానికి ఎలాంటి పనులు చేస్తా ఉంటారు
ఆ ఎక్కువ కుటుంబం వాళ్ళతోనే టైం స్పెండ్ చేసి చేస్తాం కాబట్టి అలా వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ మనం ఫోన్స్ అంటూ ఏమీ యూస్ చేయ్యం కదా
ఊ ఓకే అండి అంటే నేను ఎలా అడుగుతున్నానంటే ఖాళీ టైంలో మీరు అంటే ఇలాగ బుక్స్ చదవడం కానీ డ్యాన్సెస్ కానీ మీ హెల్త్ పరంగా కేర్ తీసుకోవడం కానీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ అలాంటి
అలాంటి పనులు ఏమైనా చేస్తా ఉంటారా ఆ ఫ్యామిలీతో టైం ఎక్కువ కేటాయిస్తా తర్వాత చూస్తే బో ఏదన్నా బొమ్మలు గీయడం లేదంటే ఇంకా ఏమన్నా మిషిన్ కుట్టుకుంటా అట్లా అట్లా కొంచెం ఏదో ఒక పని చేసుకుంటా ఉంట
ఓకే అండి మిషన్ కుట్టడానికి కూడా వస్తుందండి మీకు
వస్తాడండి డ్రెస్సెస్ కొట్టానండి జస్ట్
ఓకే సై సైడ్ స్టిచ్చింగ్స్ వేస్తా ఉంటారా ఓకే అండి మంచిదండి మంచి పని నేర్చుకున్నారు అంటే మీరు ఇంతకుముందు ఫ్రెండ్స్ గురించి చెప్పారు కదా నా ఒకటి చెప్పాల అనిపిస్తా ఉందండి గుడ్ ఫ్రెండ్ మన లైఫ్ లో ఉంటే లైఫ్ చాలా ఈజీ అవుతుందండి మీకు తెలిసే ఉంటుంది
అవునండి
ఉమ్ ఓకే అండి మీరు కెరియర్లో ఎలా గ్రో అవ్వాలనుకుంటున్నారు
కెరియర్లు నా కాళ్ళ మీద నేను నిలబడ ఉండాలి ఎవరు నాకు ఎంతో సపోర్ట్ లేకుండా నేనందుకు నేను నిలబడి నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి ప్లస్ నాకు నచ్చిన వాళ్ళని కూడా నేను మంచిగా చూసుకోవాలి ఏ ఏ కష్టాలు ఏమీ లేకుండా అనేదిక్కటండి న గో నేను అనుకున్నది నేను సాధిస్తే అదొక్కటి చాలు
నేను కూడా అంతే అండి సేమ్ అంటే మన సెల్ఫ్ మోటివేషన్ అంటారు కదా సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ పై ఎక్కువ ఫోకస్ చేస్తు ఉంటూ ముందుకు సాగుతా ఉంటాన అండి
అంతే అండి
అండి వెరీ నైస్ అండి చాలా బాగా చెప్పారండి మీరు స్టాప్ చేయకండి మీ గోల్స్ని కానీ మీ కెరియర్ని కానీ మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ
మీరు కూడా అండి మీరు ఏమకు ఏనుకుంటున్నారో సాధించాలని అది సాధించండి ఎవరి కోసమ కొన్ని వేరే డెసిషన్స్ అంటూ తీసుకోకండి
అవునండి అంటే ఎలా అంటే సరైన విధానంగా గా ఉపయోగిస్తే ఏదైనా మంచిగా సా అతాది ముందుకు వెళ్తామండి
ఇంకేమైనా తెలుసుకోవాలని ఉన్నాదా
అవునండి మీతో మాట్లాడడం వల్ల నేను చాలా తెలుసుకున్నాను ఇంకా ఏమన్నా ఒక వన్ పాయింట్ టూ పాయింట్స్ ఎమన్నుంటే చెప్తారా ఎలా ఉండాలి లైఫ్ లో అని
ఇంకా మీరే చెప్పాలండి నేనే మీ నుంచి తెలుసుకున్నా కొన్ని
అవునండి ఓకే అండి కానీ నీతో మాట్లాడం చాలా బాగుందండి మాకు మాత్రం ఇలానే తరచు మాట్ మాట్లాడండి నాతో మంచిగా ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండండి
ధన్యవాదాలండి మీరు కూడా జాగ్రత్త అండి
ఒకె అండి
బాయండి